ఎం చేస్తే తను పాప స్కూల్ కి పోయిందా
పోయిందే
ఏం కర్రీ చేస్త ఆ మరి
బిడ్డకి చౌలేయాలి
ఆ ఆహ్ ఇగ రెష్టా
ఎక్కడ ఆల్ రెడీ నిదర ఒతందాన్ని గని మా పాప అత్తదేమో అని చూత తన
ఏ మధ్యనమే వస్తాందా హాలిడేస్ ఎప్పటి నుంచే
నెస్ట్ మంత్ తుంటదే ఎండకల సెలవు లేర్ బ తెలవై
ఆ
పన్నెండయితాంది ఇంకో గంట వరకు అత్తదిగా
ఆ పాప వచ్చినంకా పండుకో
ఆ పాప అచ్చె వరకు బాబు లేత్తడు
అంతే మరి లేటుగా పండుకొపెట్టరాదే బాబుని ఆహా
అయన ఎప్పుడు పది పదకొండు తొమ్మిది ఈ టైమ్ లోనే పండుకుంటడు
అ ఆ నిన్నబ్ పండగ బానే జరిగిందా
మ్మ్
నేను చికెన్ తెచ్చిలా మటనా ఆహా నిన్ పండుగ రోజు తినరు మీరు బా ఆహా ఈ రోజు తెచ్చిందైతే ఉగాది పచ్చడి చెయ్యలె
ఏమున్నయ్ ఇంత చింత పండు మామిడికాయలు వేపపువ్వ కారం ఉప్పు బెల్లం
అ అత్తమ్మ వాళ్ళింటి దగ్గర్నే ఉన్నరా ఇప్పుడు మీ మామయ్య బాగానే ఉందానే హెల్త్
కొంచెం ఓకే
ఆ అత్తమ్మ వాళ్ళేం ప ఏం పన్ చేస్తారు
వ్యవసాయం ఎవరైనా పోతారు
అవునా
బిందు తోటి మాట్లాడినవానే
నేను అది బాగ బిజీగున్నది కావచ్చు ఫోన్ కట్ చేస్తాంది నువ్ చేసినవా ఈరోజు
తేబు చేర్చిన ఒకసారి మా బాబు ఫోన్ గుంజుకుంటాండని కడు జేసింది
ఆహా అదెక్కడుందో మళ్ళీ కారమ్ముతాంటాంది
ఆ అమ్ముతాంటె అల్లాయిన ఒప్పుకోవద్దా
ఆయననే అంటాండు మా దేవిలా ఫోన్ చేసి చేసి సంపుతాళ్ళు
ఆహా
కొనుడెందుకు అమ్ముడెందు కు
ఇప్పుడు బింద
ఆ
మీ ఆయనకి చేసిండా
ఆ ఉహ్ ఉహ్ కారు ఎవరైనా కొంటే చెప్పు అమ్ముతామని అంటా బిందు కూడా ఫోన్ చేస్తాన్నది
మెంటాల మరి మన కొని ఒక నెలన్న అయిందానే
ఏందో ఏమోనే వాళ్ళయితే మమ్మల్ని విసిగిత్తాల్లు ముందు ఇరికిత్తానే ఉంటారు తర్వాత ఏమో అంటానే ఉంటారు
అగో మీరేంజేత్తరు వాళ్ళ విషయంలా
అప్పుడేమో ఎవరు కొంటా ఎవరి దగ్గరైనా ఉంటే చెప్పు ఇప్పుడు అమ్ముతా ఎవరు కొంటే వాళ్ళు వాళ్ళని చెప్పు మధ్యల మళ్ళేదైనా తేడా వస్తే అట్లా చేసి ఇట్లా చేసిరు అంటారు
ఆళ్ళు ఫైటింగ్ చేసుకుంటాలా పిల్లలు
పిల్లల నేను పడుకోబెడతాను పడు పడుకోనే లేదు ఈరోజు ఆ మీ చెల్లెతోని ఎవరు నంబర్ పంపించినా కదా వాళ్ళతోని మాట్లాడతాను మధ్యలో డేటా ఆఫ్ అయింది అట్లనే ఆగింది ఫోన్
ఆహా
డాటా చూస్ నెట్ బంద్ అయింది అయిపోలే సడన్ గా ఫోన్ చెవుల దగ్గర పెట్టుకున్నా కద కట్ అయింది కావచ్చు
ఆహా
చూసుకోనే లేదు నాది ఇంకా టూ త్రీ మినిట్స్ అయితే అయిపోవు ఆమె కూడా ఫోన్ చేసింది ఆమె నాకు మాట్లాడింది ఫస్ట్ నేన్ తర్వాత తా తను మాట్లాడతామా
ఆ
మ్మ్ ఓ
తిన్నారా అండి మరి మీరు
తిన్నం
ఏంటది
పప్పు చేసిన నువ్వేం చేసినావ్ బెండకాయ చారా తిన్నారా మరి మీరు
తిన్నం
ఓహో రంజాన్ అటు బానే జరుగుతద నే అటు ముస్లిమ్స్ ఆళ్ళు ఉన్నరా
ఎవర్ లేరు ఇటు
ఆహ బోర్ కొడతదా రోజు
కొట్టది ఫోన్ ఉంది కదా
మ్మ్ ఫోన్ ఉంది టీవీ ఉంది
మ్మ్
ఫోన్ లో కార్య యాప్ ఉంది.
కషేపు నీదుటున్నది.
ఆ బానే, పొద్దున్నేన్నింటికి లేస్తవే?
ఫై థర్టీ.
ఫైవ్ థర్టీ అ, బాబుకి మోషన్స్ అవ్తానై ఏం పెట్టాలే?
బనానా పెట్టు.
బనన అంటవ్ తగ్తలేదు గాదు?
ఎన్ని రోజ్లయితానై?
ఈ రోజే స్టార్ట్ అయింది.
పన్లత్తానయా?
ఎమ్మో ఏం అబ్జర్వ్ చేయలే.
మరి ఏం అబ్జర్వ్ చేత్తనవ్?
అంటే ముందు పన్లేప్పుడో వచ్చినయి, కిందియి కూడా ఎప్పుడో వచ్చినయి. మరీ దవడ వస్తే గుడ మోషన్స్ అయితయా?
ఎమ్మోనె తెలవది.
మ్ మోషన్ ట్యాబ్లెట్, సిరపు తేవాలె. ఏ బాగ పోత్తాండు పల్చగా.
మ్, స్మెలెమన్న అత్ త్తదా?
ఆ
స్మెల్ అత్తందా?
స్మెల్ ఏ మొత్తలేదు. స్మెల్ వస్తే ఏమో సన్ దులు అంటరు గదా?
ఆ
స్మెల్ రావట్లేగాని మోషన్ పోతాండు.
మర్ చూడు ఏమన్న ఫుడ్ పల్లె కావచ్చు, పప్పు పెట్టకు మరి.
పప్పే తింటాండు ఈరోజు, అందుకే పోతాండు గావచ్చు. వాటర్ మిలన్ తింటే కూడా మోష్ షన్స్ ఐతయా?
ఏ గ వాటర్ మిలన్ కయితయానె?
ఏమో గా దానికి అంటరు? ఇంక వింటరా ఇది ఎన్ ఎండాకాలం గద మంచిది గదా ఇంకా
ఆ
ఆ నిన్న చికెన్ తిన్నడు.
ఎవల్ ని కొడుక? అర్గుతద గాయనకు?
చికెన్ బానే తింటడు, నిన్న కొంచెం మసాలా ఎక్కువయింది మంచినే తిన్నాడు కర్రీ బానే ఉంది. కని ఈ రోజు దానికే మోషన్స్ ఐతనయ్ ఏమోనని అనుకుంటాన.
పీస్ తింటాడా ఎట్లా తింటాడు అన్నంలా తింటాడా
పీసులే అన్నం లేదు ఇంతా అడుగుతడు ఏ నిన్న వంద రూపాల్ చికెన్ ఆయననే తిన్నాడు
ఆ
తను అడుగుతాండు పెట్టు మమ్మీ ఆ మమ్మ చ్చిచ్చి అంటాడు అప్పుడు అడుగితే కూడా పెట్టకపోతే ఎట్లా అనిపిస్తది అని తింటాండు కదా చికెనే కదా అని పెట్టినం ఇగ
ఎ వాళ్ళ మీ పెద్ద బాబు కా చిన్న బాబు కా
చిన్నాయానికి
ఆహా
ఆ
అయితే చికెన్ కే గావచ్చే మోషన్స్ ఐతన్నాయ్ గంతుకే పెరుగు తోటి తినిపి
పెరుగు తెస్తా మోషన్ టాబ్లెట్ కొంచెం పౌడర్లు వేసి పాలల్లో కలిపి
ఎవలగ్గాయనాకా
ఆ మోషన్ టాబ్లెట్లా టాబ్లెట్ కాకుండా అందులో కొంచెం పౌడర్ ఉంటది కదా
షన్ టాబ్లెట్ మనం వేసుకునేదా
ఆ అందులో కొంచం కొంచెం చిటిక ఏం కాదు వేడి నీళ్లలో కలిపి తాగు తాగిపిస్తే తొందరగా నయ అవుతది కొ ంచమే మరీ ఎక్కువ కాదు ఆ గొట్టం టాబ్లెట్ కాకుండా అందులో పౌడర్ ఉంటది ఓపెన్ చేస్తే
మెంటల నీకేమన్నా గా బాప్ గు మనం వేసుకునే ట్యాబ్లెట్ ఏ చ్చనా
అందరు మా సొందులో వాటినే వాడిళ్ళంటా అదే చెప్పిళ్లు ఏం కాదు ఎఫెక్ట్ ఏమి కాదంట
అన్న లేేడ మరి సిర బోరుకురమ్మను
సిరప్ ఏమి తక్కువ అయితాంది ఆయనకు సిరప్తోన్ తక్కువనే కాదు చిన్నప్పుడు కూడా మోషన్ టాబ్లెట్ వేసినాం సిక్స్ మంత్ కె
అయ్యో
ఏమి కాదు అందులో పౌడర్ కొంచెం ఎంతనే అదేన్న టాబ్లెట్ మింగిస్తానమ్మా అది పౌడర్ నీళ్ళలా కలిపి లేకుంటే పాలలా కలిపి తాగిపీయ్యాలి ఏం కాదు చాలా మంది మా చిన్నోనికి మా ఆడబిడ్డ కూడా ఏసింది నయం కాకపోతే
ఏ పది నిమిషాల అయ్యిందే
హా సరే